హాయ్
ఎలా ఉన్నారు బాగున్న మీరు
బాగుంన్నా
ఏం చేస్తున్నారు
మీతో మాట్లాడుతున
అవునా
ఉం
బోన్ చేస్ సిర్రా
ఆ చేసా మీ చేసారా
ఇంకా లేదు తినాలి
ఏ టాపిక్ గురించి మాదా ఈ రోజు టమాట
కే అది ఎగ్గ అవుతుంది
అవునా
ఈ టాపిక్ ఇష్టం
ఎగ్ ఎగ్ అన్నారు కదా ఎగ్ కర్రీ ఎలా చేస్తారో చెప్పండి
కర్రీస్ గురించ
ఓకే ఫస్ట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటాం కదా తర్వాత ప్యాన్ పెట్టి పాన్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత జిల్కరా అవి మని ఇష్టం అవి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేయాలి నెక్స్ట్ ఆనియన్స్ మీద కొం కొంచెం సాల్ట్ ఇస్తాం అనటు మే కొంచెం తొందరగా ఫ్రై కావడానికి రెడ్డిష్ కలర్ గాడ్ రావడానికి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్ కొంచెం వచ్చిన తర్వాత, మసాలాస్ పసుపు ఇంకా కారం బేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి అవి అంటే ఫ్రై కానివాలె నెక్స్ట్ దాని తర్వాత ఎగ్స్ ఉంటయ్ కదా అవి ఎగ్స్ కొట్టేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అయితే అంటే అవి ప్రై అయిన తర్వాత ఆ ఉడికి అంతే ఎగ్ కర్రీ అయిపోతది
మ్మ్
ఇంకా నెక్స్ట్
ఇంకా ఏమేమి ప్లేసెస్ చూసిర్రు మీరు ఎ రీసెంట్ గా
రీసెంట్గా అంటే మొన్న ఇక్కడ ఏమున్ వదల్లేదు హైదరాబాద్ విజిట్ చేసిన రీసెంట్
ప్చ్ జాతర కెళ్లిరా మేడారం జాతర
ఆ అవును ఎళ్ళినం మేడారం జాతర చాలా మంద్ ఉండే ఇప్పుడు చాలా డెవలప్ చేసిండు మేడారం జాతరను ఫస్ట్ కంటే ఇప్పుడు
అవునా
కానీ మంద అయితే చాలా ఉండే
ఆ ఫుల్ జాతర టైమ్ లా వెళ్ళిర్రా మీరు
ఆ జాతర టైమ్ లో వెళ్ళినం మస్తు దొప్పుకుంటుండే వాళ్ళందరూ మళ్ళా దర్శనానికి కూడా తల్లి వచ్చే టైం కి వెళ్ళినం అయితే అ చాలా ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది అక్కడైతే, వంతెన అయితే చాలా డేంజర్ గట్టిండ్రు అక్కడ సైడ్ వాల్స్ లేవు ఏం లెవు. ఆ బ్రిడ్జ్ మీద మొత్తం ఆ అక్కడనే ఎవరో ఇద్దరు ఆ సైడ్ అంటే ఆ వాటర్లో పడిపోయిండంట. అప్పుడే అంబులెన్స్ వస్తుండే దాని మీదకెళ్ళి అది మనుషులు మళ్ళ దర్శనానికి వెళ్ళడం చాలా తొక్కిసలాటలాగా అయి పేయింది అక్కడ,
ఫుల్ రష్ ఉంటది కదా త్రీ డేస్ మీరు ఆ టైం వేళ్ళేసరికి
ఆ చాలా రష్ ఉంది మ మమ్మీ అప్పుడే అవును చాలా పెద్ద జాతర.
ఆ ఫుల్ మంది వస్తారు కదా
అవును ఇంకా చాలా మంది ముందే వెళ్ళిపోయినంట ఎంత మంది వెళ్ళిపోయినా కూడా అంత జనం ఉండే ఇంకా
అవును ఇంకా వన్ మంత్ బ్యాక్ నుంచి అసలు ఫుల్ మంది ఎళ్తుందట కదా
అప్పటి నుంచే జరుగుతున్నాయి మళ్ళా తల్లిొచ్చానాక్క కూడా చాలా మంది వెళ్ళారు కొంచెం
ఆ ఒకటే సార్ వస్తారు కదా
అవును ఎక్కడెక్కడ నుంచి వస్ స్తారు
మనకి పెద్ద జాతర ఈ
ఫస్ట్ కంటే చాలా బాగా డెవలప్ చేసిండు ఇప్పుడు జాతర కనీ ఒ క సిస్టమటిక్ గానే లేకుండే అందరూ తప్పుకోవడం ఇట్లా దుబ్బేసుకోవడం అలా న్నాక
అంతకు ముందు ఇట్లా దబ్బుకోవడం లేకపోతుండేనా
అప్పుడు కూడా ఉన్ టుండే గాని అప్పుడు కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుండే అంటేగా అంత మంది ఉంటుండే కదా అక్కడ ఇప్పుడు మాత్రం అట్లా సిస్ స్టమేటిక్ గా లేకుండే అప్పుడు అంత మంది ఉన్నా కూడా కొం చెం సిస్టమేటిక్ గా అనిపించింది
అంటే ఇప్పుడు ప్లేస్ చిన్నగయిందంట నిజమేనా
ఆ అవును
కొంచెం గద్దలు కొత్తగాయినాయి
తరువాతే మొత్తం మార్చేసి మీరూ ఎక్కడికి వెళ్ళండ్రు రీసె
నేను యాదగిరిగుట్టకు వెళ్ళిన్ హలో హలో హలో